నమస్కారం అండి
బాగున్నారండి
మీరు బావున్నారా అండి
ఆ బాగే ఉన్నాయండి
ఏం చేస్తున్నరండి
ఏం చేయట్లేదండి వంట చేస్తున్న అండి
ఉహు తిన్నారా అండి
ఇంకా తినలేదండి వస్తారండి ఇప్పుడు వచ్చే టైం అయింది కూర అయింది ఆయి ఇప్పుడే బచ్చర కూర పులుసు అండి
ఉహు మ్మ్ మీకే కు మీకు ఎక్కువ ఏం కూర వండొచ్చండి
అన్ని వస్తయండి మా కూరగాయలే వస్తా స్తాయండి మటన్ చికెన్లు రావండి ఆ నువ్వు మీరేం కూరలు జేస్తరు మాయి జేస్తరా మీ కూరల్ మటన్ చికన్లు గానీ
అంటే అన్ని ఆల్ అంటే ఎక్కువ రావండి నాకు మా అమ్మా చేస్తదండి
అవున మీ అమ్మ చేస్తదా నేను నేను ఒక్కదాన్నే చేసుకుంటా అండి అప్పుడప్పుడు మా అమ్మాయే జా ఇంటికాడున్నప్పుడు ఆమె చేస్తది అందుకుంటది కూరగాయలు గోషి వస్తది టమాటాలు అలాంటి తినే వంటలు చేయి బియ్యం కడికి పెడతది కుక్కర్ లేస్తది
ఉహు
మ్మ్ తిన్నారా అండి
తిన్లేదండి
అహ అవునా అండి ఒకటయితుందిగా అండి తిన లేదా
తినలేదండి తినాలండి ఇంగా
ఇంకా గాలేదా వంట
మాది అప్పుడే ఐద్దండి పొద్దున్నే ఐద్దండి
అవునా మేము ఇప్పుడు మార్వే వెళ్తాం కొంచెం ముందు తింటామండి పావుదొక్క రెండింటికి వస్తడు ఆ
మీరు మధ్యానమే వండుకుంటరండి పొద్దున వండుకో రండి ఇంగ
అండి అన్నం ఉదయం టిఫిన్ జేస్తా
ఆహా ఏమేం చేస్తరండి ఏమేం చేస్తారండి మీరు
ఉదయమా గా చపాతి జెస్ దోష పూరి చేస్తా కాపప్పలు బోండా వాళ్లు ఏ తింటా అంటే అది రోజు ఒకటి చేస్తా బంబారవు ఉపమా జెసా గోదమరావాజెసా జొన్న రావా జన్నన్నా జొడాన్నల్లో పప్పు పెట్టుకొని మజ్జిగ పోసుకొని తింటామండి ఎండాకాలం ఇంకా మంచిదండి చలవా ఈ బియ్యం కన్నా ఆ ఇది అంటే సూపర్ ఉంటందండి
ఆహా అవున అండి మా దగ్గర జొన్నలు ఉన్నాయి కాని అట్లా చేయ్యారండి మేము జొన్న రొట్ట చేసుకుంటా
మేము దింటాం జొన్న రొట్ట చేస్తా జొన్న అన్నం వండుతా ఉదయం నానబోసి మధ్యాహ్నం కుక్కర్లు వేస్తండి నెయ్యివేసి వండుతా
ఉమ్
గ్లాసుకి ఐదు ని నాలుగు నీళ్ళు పోస్తాండి
ఛాన్ సేపు చెప్పబడది అండి అది ఉడకనీనికి
ఉడికితే ఏమంటే అయితది నానకుంటె లేటుగా ఉుడ్కుతాది
ఆ అవునండి
అవునండి ఆ అందుకే మేము నానబేడతామండి ఎక్కువ ఉమ్ అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగా ఏ పోయు ఇగ ఇప్పుడే వంట అవుతుంది వంట అయ్యాక బట్టలు ఆరెయలండి
ఇంటి దగ్గరనే ఉంటారండి మీరు
ఆ ఇంట్లోనే ఉంటాండి నేను కాలి ఎమ్ వాళ్ళు మాయన జాబు పోతాడండి అప్పుడప్పుడు బ్యాంకి లో పనిచస్తాడండి
ఆహా అవును
ఇగ అన్నం దిని కాసేపు బండుకొని నాలుగింటికి అట్ట పోతాారండి పోయి నైట్ తొమ్మిది ఐతదండి వ చెర్కి
ఊ హు
ఊ
మీరు సా ఏంటి ఉగాదికి స్పెషల్ కొత్తగా ఏం చేసిర్రాండి
ఇంగా పప్పు బచ్చాలండి ఎవరు చేసినా అయ్యే చేస్తారండి మాడ్ కాయ తోటే ఎక్కువ చేస్తారు ఉగాదికి ఏం చెయవండి ఎగాస్టా ఇంగా పులిహోర పప్పులే అయే పులుసు జేస్తామండి దేవుడికడ కొద్ కుండ తెచ్చి పెడతామండి కుండ అయితే కుండ గిన్నెలు అయితే గిన్నెలు
ఆహ ఏమేమి పచ్చట్ల ఏమేమి వేస్తారండి
కొద్ది ఉప్పు కారం జీలక్ అన్నీ వేస్తామండి బెల్లం వేస్తా జ పప్పు కిస్మిసు రసాలు అన్నేస్తాం వా ఏపాకు పూత వేస్తా పఊత నలిపి వేస్తామండి కొత్త చింతప్పండెస కొత్త బెల్లమేస బెల్ల ముక్క వేసం మళ్ళీ చక్కర వేయంఆండీ బెల్లమే బాగుంటాయి బచ్చాలు చేస్తాం
బచ్చళు తింటాం మా అమ్మ వాళ్ళు కూడా చే
ఉ కొంత మంది పూర్నాలు చేస్తారు కొంతమంది బచ్చాలు చేస్తారండి మాఅమ్మ బచ్చాలే మేము బచ్చాలే చేస్తామండి ఎక్కువ
మా అమ్మ ఉగాదికి మడు గప్పలు చేసిందండి
ఏ అవునా మేమ్ తినం అండి అయి ఎక్కువ దెలువదు మేము వెయ్యం నాకొచ్చేవి చేసుకుంటా రాని చెయ్యనండి
అవునాండి
ఇంక అండి
ఇదండి బేమాడిగప్పలు చేసిందండి
ఆ
లెవండి మడిగప్పలి ఇట్లన్నీ చేసిందండి
ఆ అవునా అండీ ఉమ్ మేము అయ్యే దింట మండి ఎక్కువ మాకోచ్చే యే తింటామండి వేరే రావ్ వేరే గజ్జల్ చేస ఆక్పోకోవ చేస కార్ చుట్ అయి చేసుకుంటా ప పండగలకి
ఉమ్మా అవునండి మీ ఊర్లో మంచి ఎ పండుగ జరుగుద్దాండి
ఎక్కువ దసరా అండి మాకు దసరా ఎక్కువ దసరా బతుకమ్మ ఎక్కువ ప్చ్
అవునండి
మాకు బతుకమ్మ బాగా జరుగుతదండి గుడికాడ ఆడుకుంటాం అండి పాటలు డ్యాన్సులు అన్నీ పెట్టుకుంటాం చెరువుపోతాం కాలవ కాడ నీళ్లలో కలిపోస్తాం అండి అమ్మవారిని ఆ
ఇగ బాయ్ దగ్గరికి ఎల్లరాండి ఇక మీకు పొలం గిట్ల ఏం లేదాన్
పొలం లేదండి.
ఓహో అండి.
పొలాల్ లెవ్ అండి.
మా దగ్గర మొక్కజొన్న ఏస్తారండి ఓడేస్తారండి చాలా చాలా ర కాల్ ఏస్తారండి కొత్త కొత్త అన్ని ఏస్త
అవునండి మాకు పొలాల్లెవ్ అండి మా ఆ పిల్లల పొలాలు చెయ్యరు. అంత చదువుకునోళ్ళు ఆఫీస్ పోతరు. బడిగికి పోతడ్ చిన్న బాబు ఒక్కడు ఉంటడ్ పాపో ఆ జాబ్ చేస్కుంటదండి.
అవునా అండి మా దగ్గర కూడా జాబ్ జెష్ చేసే వాళ్ళు ఉంటరండి ఇటు జాబ్ చేస్తారండి ఇటు పొలం చూస్ కుంటరండి అన్ని చేస్తారండి మా దగ్గర మా అన్నయ్య వాళ్ళు మా అక్క వాళ్ళందరూ చేస్తారండి మా అమ్మ వాళ్ళందరూ
పొలాలు బాగుండి మాక్ పొలాల్ లేవండి
మ్ మాకాడ కూడా ఉన్నరండి సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు డాక్టర్ చేసేవాళ్ళు.
అవునా మాకు పొలాలు లెవ్వు ఇంగ ఇంగ ఎవరన్న ఒడ్లు పంపిస్తే పట్టిచుకుంటమండి. సామాసుల్ వడ్లు కందులు తెల్చ్ కొనమండి మాక్ తెల్సినోళ్ళు పంపిస్తారండి. మాకు సుట్టాలు ఉన్నరండి చుట్టాలల్ల పంపిస్తరు.
ఓహో అవునా అండి.
ఆ సుట్టాలు పంపిస్తరు పట్టిచుకోమ్మ మీరూ ఆ అంటారు అంటే పట్టిచ్చుకుంటమండి.
అవునా అండి మాకి మేమే చేస్కుంటమండి.
అవునా అండి మేము అట్ట కాదండి మేం మేము ఇంట్లో పట్టిచ్కో అండి మిల్లు కాడ పట్టించుకొన్ వస్తడు అండి. మాకు మ్ అవునండి. ఇంకా అండి కూరెం చేసిన్రు. అమ్మ గారు
టమాటా కూర్ వండారండి.
అవునా ఓన్లీ ఉత్త టమాటేనా ఇంకేమన్న చేస్కుంటరా
అందులో సోరకాయ, దోసకాయ్ ఏసిందండి.
అవునవు దోసకాయ్ ఏస్తే బాగుంటదండి పుల్ల పుల్లగుంట అది ఇది రెండు పుల్లగుం
మ్ అవునండి బావుందండి.
అవును బావుంటదండి దోస్కాయ్ టమాటా మస్తు ఉంటయి మేం చేస్తాం అప్పుడప్పుడ్ ఇప్పుడు మా పిల్లలు తినరు. వాళ్లకి నచ్చింది చేసి పెడ్తాం అందుకే
మ్ అవునా అండి మా అమ్మ వాళ్లు పనికి పోతర్ కాబ డి మాక్ అజ్జెయ్ ఇజ్జెయ్ అని ఏం అనలేమండి. వాళ్లు చేసింది తింటమండి ఇగ ఎప్పుడన్న ఒక ఒకసారి ఇంటికాడున్నప్పుడు మేం చెప్పింది చేస్తారండి. మా అమ్మ వాల్లైతే
హ హ్ మ్ అవునా అండి ఇంకేం లేదండి కాలి ఎప్పుడన్నా మిషిన్ కుట్టుకుంటమండి జాకిట్ ఆ అప్పుడప్పుడు. అంటే మాయి మేము కుట్టుకుంటమండి. ఫాల్స్ అవి కుట్టుకుంటమండి. చీరల్ ఫాల్స్ కొంగులు మామూలు కొంగులే గుట్టించు కుంటం అండి డైలీ చీరలుంటైగా మంచి ఐతేనే బయటిస్తా అండి పెద్ద పట్టుచీర్లు పిల్లలై డ్రెస్ లు గౌన్లు డబల్ కుట్లేస్తాం అండి.
మ్ హూ అవునా అండి
చేతి పని చేసుకుంటాము అండి పిల్లల కంటే ఇది ఇంతకంత అన్నిటికి బయటి పోవాలంటే ఇబ్బంది అని మేము ఇంట్లో మిషన్ తెచ్చుకొని మేమే చేసుకుంటాం ఆ ఇంకా అండి ఏం లేదండి. ఆ
ఏం చేస్తుంటారండి ఇంకా చెప్పాలండి మీరు ఎటన్న పోయారా అండి పండల కి
పండగ క పోయినాం అండి తిరుపతి పోయి వచ్చినాం అండి ఇంకా తి తిరుపతి పోయి మీరు పోయిరా అండి తిరుపతి మేము తిరుపతి పోయినం అరుణాచలం పోయినాం అండి పా పానిపాకం అటు అన్నీ చూసుకొని వచ్చినామండి బస్ వేసిరు మాకా ఆ
అహా అవునా
బస్ ఎసిల్లు పోయినామండి. ఆ పాణిపాకం బాగుంటదండి వినాకుడు చూపర్ ఉంటది పెద్దగుడి ఇదే ఫస్ట్ అండి మేము చూస్తం
అవునండి మీరు చెప్తుంటే నాకు కూడా వెళ్ళాలిని
అవునండి అన్నీ ఒక్క సెలవులల్ల పోండి ఎండాకాలం
మా కుటుంబం తోటి పోవాల అనుకుంటున్నాం అండి మేము కూడా మేము కూడా
అక్కడ తిరుపతి చూసుకొని కరన్ అరుణాచలం అన్నీ చూసుకొని వచ్చేప్పుడు గోల్డె టెంపుల్ అన్నీ చూసుకొని రావసు అండి ఒక వారం పోవారంటే పోవాలి చూడబుద్ధి అయితే పోతామండి అంతే పోతాం ఒకటి రెండు పొమండి పోతే అన్ని పోతాం లేకుంటే ఇంట్లో ఉంటాం అండి
అవునా అండి సరే అండి ఉంటున్నాండి.
ఆ సరే అండి ఆ తర్వాత జేస్తా అండి